ఏం చేస్తున్నారు.
ఏం లేదు మీరు
ఇంటికి వచ్చినవా కాలేజ్ నుండి
ఆహా ఇందాకనే వచ్చినా నువ్వు ఏం చేస్తున్నావు
ఏం లేదు
అయిపోయిందా పని
ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కదా నాకు ఏం పని ఉండది.
ఓహో
ఎస్ యా
హ్
ఏం చేసినావు కాలేజ్ కి పోయి
ఏం లేదు ఫుల్ బోరింగ్ అసలు క్లాసెస్సే జరగలేదు. జస్ట్ సలజీ క్లాసెస్ మాత్రమే జరిగినాయి. అందులో కూ కూడా ఒక క్లాస్ జరిగింది. సెకండ్ సాల్వ్ సి ఎమో ఆమె చదువుకోమని కుర్ ర్చోబెట్టింది. మా నా ఫ్రెండ్స్ త్తరు నన్ను వదిలేసి పైకి వెళ్ళిపోయినారు. ఒక్క వన్ మినిట్ కూడా క్లాస్ కి రాలేదు. వాళ్ళు
స్వీట్
ఒక్కదాన్నే పిచ్చిదాన్ని అయిపోయిన క్లాస్లో
లీజర్ పీరియడ్ లో ఎంజాయ్ చెయాలే
బోర్ అనిపించింది మొత్తం ఫోన్ చూస్తూ ఉంటే
అయ్యో పాపం
హు లాస్ట్ పీరియడ్ బాటినీ మ్యామ్ కూడా రాలేదు ఇవాళ
తిన్నావా
హా ఇంకా బోరింగ్ ఉండే బెంచెస్ మీద పడుకొని ఆల్మోస్ట్ ఫోన్ చూసిన
ఆహా
నాకైతే ఇవాళ అస్సలు ఓపిక లేకుండే
ఆక అందుకే డైలీ కాలేజ్ పోవద్దు అ
ఆ
అందరూ వచ్చింది ఫ్రెండ్స్ పోయినారు
ఒక్క ఫ్రెండ్ మాత్రం రాలేదు
అమె హైదరాబాద్
హు
ఎప్పుడు వస్తుంది హా
తను ఫుల్ ఎంజాయ చేస్ ఉంది అక్కడ
ఆమకైతే ఎంజాయ్మెంట్ ఉంటాండా
హ
అ
ఇంకా చెప్పు నువ్వు ఎప్పుడొస్తావ్ కాలేజ్
ఎప్పుడు రావాలి చెప్పు
అదిే ఇవాళ వస్తే అయిపోవు కదా
ఆ
హు
ఇవ్వాల
ఇవాళ వస్తే అయిపోవు కదా
అర్థం కాలే అచ్చా ఆహా రేపటి నుంచి మీరు పోవట్లే కదా
ఏమో చూడాలి ఒక ఫ్రెండ్ అయితే రాను అని చెప్పింది తెలుగు ఫ్రెండ్ ముస్లిం ఫ్రెండ్ ఏమంటదో చూసి అప్పుడు వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తా
రేపు కాలజ్ ఉందా
ఉంది
రామ్నవమి కదా
అది ఎల్లుండి నెక్స్ట్ డే
ఓ సాటర్డే
ఫ్రైడే
ఈ రోజు వెనాస్డే ఓ షేట్ అదే అనుకున్నా నేను
ఇ లేదు లేదు
హ్మ్మ్ ఇంకా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితున్నావా
లేదు ఎగ్జామ్స్ కి వన్ ఆర్ టూ డేస్ ముందు స్టార్ట్ చేస్తా
ఇంత ప్రాపర్ పిల్లలు
మీరు అది
ఆ
హ్మ్మ్
హ్మ్మ్ తిన్నావా కాలేజ్ వచ్చినంక
లేదు తినలేదు
ఎందుకు తింటారు తింటే కొంచెం ఎం
అన్నం
తలేవా
ఆ ఇవాళం చేయ్యలేదు లాస్ట్ వీక్ చేసినట్టు ఉన్నాం
ఏం
మంచూరియ
నాకు వద్లీ మీరు తింట్
ఒక రోజు బిరియానీ తెప్పించ్ కున్నాం
హ హౌ డేర్ యూ
నువ్వు స్నాప్స్ చూడలేదా
స్నాప్ స్నాప్ ఎవరెవరు చూసి పెట్టారు నాకు ఏం నేను చూ
అయ్యో బకెట్ బిర్యానీ తెప్పించుకో కొని తిన్నాం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే
అన్ని అబద్దం
నిజం బకెట్ బిర్యానీ జస్ట్ తక్కువ రేట్ వచ్చింది వన్ ఫార్టీ రూపీస్ కి ఇక్కడ కొత్తగా పెట్టినారు.
నా కోసం నా కోసం పర్పల్ ఆ బస్టాండ్
బస్ స్టాండ్ ముందు కొత్తగా పెట్టలే కేటాన్ బకెట్ బిర్యానీ అని వన్ ఫార్టీ రుపీస్ వస్తుంది టూ మెంబర్స్ మంచిగా తినేసేయవచ్చు
ఉమ్ నాకు పార్సల్ పంపు
పంపిస్తా నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు తినిపిస్తా
ఆ నేను ఎప్పుడో వస్తా మరి
నువ్వు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు
ఇక్కడ ఇక్కడ ఇక్కడ
వస్తది
మస్తది ఇంత ధురం
అడిగి చూడు
హమ్
అట్లా డెలివరీ చేస్తే ఫార్టీ రూ ప్లీజ్ ఎక్స్ట్రా అడుగుతారు
ఫార్టీ రుపీస్ డెలివరీ చార్జ్ బాగా ర దూరం ఉంటా
అయినా కూడా అంతే అనుకుంటా
ఆంటంటేం చెస్టుంధి
ఏం లేదు ఖళీయ ఇంకా చెప్పు
ఇంకా
వి కొంచం అయిన స్టార్ట్ చేసినవా
స స సధా
వస్తు స్లోగా
మీరు స్టార్ట్ చేసి రాసి మీ రికార్డ్ నాకు ఇస్తే నేను స్టార్ట్ చేస్తా
నాది రెండూ రికార్డ్స్ రెండు మంది రాసిస్తున్నారు అర్ధం అయింది నాది రెండు రికార్ట్ ఎవడుతటి మాట్లాడుతున్నో
నీతో నీ మ ఆంటి రాసిస్తుంది నీకు
లేదు లేదు మా వేరే ఊరిలో ఒక అక్క ఉంది తను రాశిస్తుంది
అవునవును ఉమ్ ఉమ్ ఇంకా కాలేజ్ ఎన్ని రోజులు ఎరు నడుస్తయి
ఇంకా ఒక టెన్ డేస్ నడుస్తదనుకుంటా
ఖాళీ టెన్ డేస్
హా
తర్వాత
తర్వాత హాలిడేస్
ప్రిపరేషన్ హాలిడే ఎగ్జామ్స్
ఆగినమ్మా
ఏం తాగినవ్
జూస్
ఓహో
ఉమ్
ప్రిపేర్ ప్రిపరేషన్ హాలిడేస్ ఎప్పటినుంచి
హా
బాప్రే
ఎస్ ఎస్
మా తోనే ఐతే అవ్వట్లే కెమిస్ట్రీ మేన్
ఆహా కెమిస్ట్రీ చాలా హార్డ్ ఉంది
ఏం చేయాలి మరి
ఏముంది కష్టపడాలి చాట్ జిపిటి
చాట్ జిపిటి చేస్తే కూడా హాడే నీకయితే రెండు యూనిట్స్ నువ్వే రెండు రెండు యూనిట్ మంచిగా ప్రిపేర్ అయిన ఏం టెన్షన్ లేవ్వు ఆ నాకు తెలుసు బా ఏ ఎగ్జామ్ లో ఎన్ని సేఫ రాసినవ్ బస్
త్రీ జస్ట్ టూ టు త్రీ రియాక్షన్స్ మాత్రమే నేర్చుకున్నాం ఆ యూనిట్ లో
బాప్రే అదే బాగా
అది కూడా ఇప్పుడు మర్చిపోయిన
ఉహు స్
మళ్ళీ ఎగ్జామ్ ముందు చూడాలి ఇక
ఉహు
చాలా చాలా హార్డ్ ఉంది
మీరు ఏమైనా తీస్తారు
ఆహా
మీ ముగ్గురు ఏమైనా తీసుకుంటారు నేను ఇంకా నా ఫ్రెండ్ ఒకరు పాపం
అయ్యో అయ్యో
సరే మరి తర్వాత తేస్తా
సరే
బైక్
బాయ్